హలో బాన్నావానే
బాన్నా
బావున్నా ఏం జెస్తన్నావ్
కాస్తుందనా
కాలియె
తిన్నవా అన్నం మద్యానం
ఆ మధ్యాహ్నం తిన్లేదు ఈ రోజు మార్నింగే తిన్న. తిన్నావ లేదా తిన్నావనే నువ్వు
తిన్నానే ఆఫ్టర్నూన్
అవునా హాస్టల్ లోనే ఉంటన్నవా
అ
ఉమ్ బాన్నారా అందరూ
ఆ బాన్నారు మమ్మీ వాళ్ బాన్నార?
ఉమ్ బావున్నారు ఏం జేస్తర్ అంటీ అంకల్
వాలి ఇంటి దగ్గరే ఉన్న
అవునా
ఎమో ఏం జెప్తన్నావ్
ఏ ముంది కాలి ఫుల్ బోరు కొడుతుంది
ఆ
ఉమ్ వెదర్ ఎట్లుంది అక్కడ
అడొచ్చే లైట్ కి వర్షం బడ్తాంది అనుకుంట మే బీ బైట
వర్షం పడుతుందా
లేద్ లేద్ వాటర్ ఒత్తాంది ట్యాంక్ నుంచి
అవునా ఇంకేం జేస్తర్లో
ఏముంది ఇంటి దగ్గర కాళీ
ఇంటికేప్పుడు మళ్ళీ ఎళ్ళడం
ఇంటకి ఉగాది
అర్ధం గాల
ఉగాది నే
అవునా
ఇప్పుడి వరకు
ఆ
ఎగ్జామ్స్ ఉన్నాయి అవి రాసి పోత
అవునా ఇంకా ఇ
ఇంకా బోరింగ్ ఆ ఇంట్లో హలో
సిగ్నల్ లేదా
ముందే.
సిగ్నల్ లేదనే. వాయిస్ వినిపియట్లే. సరిగా
వినుపడొచ్చుగా.
అవునా వాయిస్ కటైతుంది.
ఆహా‌ హ్.
వినోత్సోందా.
ఆహ్ ఓకే ఓకే.
ఇందాక వాయిస్ కట్ అయింది.
ఆహా.
ఉమ్
అంత డిజే సౌండ్ వినబడుతుంది మా సైడ్.
అవునా. మంచి ప్రిపేర్ అయితన్నావా ఎగ్జామ్స్ కి
ఆహ్ ఇప్పుడు ఉన్నాయి ఎగ్జామ్స్ ముందు ఒక వన్ వీక్ వన్ వీక్ కాదు. ఇంకా ఫోర్ డేస్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఉమ్ వాటిక్
మంచిగా ప్రీపేర్ గా మరి. ఉమ్ అందరూ చదువుతారు లెగ్గు. ఫుల్ బిజీయా.
లేదు లేదు ఎవరు బిజీ వాలే ఫోన్ల.
ఉహూ.
కొంచెం సేపు పాడుకున్నారు. కొంచెం సేపు మా ముచ్చట్లు పెట్టింళు. కొంచెం సేపు మూవీ చూసింలు. ఈ ఎగ్జామ్స్ ముందే చదువుతాం ఒక్కసారిగా. హలో.
స్టడీ అవర్ జరుగుతుందా క్లాస్ కి కూడా చెప్. క్లాసులు కూడా చెప్తాలా. స్టడీ అవర్స్ అంటున్నా.
క్లాసెస్ జరిగితే ఈ రోజు ఎప్పటికప్పుడు క్లాస్ జరుగుతనే ఉంటది. రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు కూడా క్లాసెస్ జరుగుతది.
మన స్టడీ అవర్ కూడా ఉంటదా.
స్టడీ అవరు ఏముంటది ఏముండదు.
ఉండానే స్టడి అవర్ ఆ.
ఉండదుండదు ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి ఎవరు వినరు కాబట్టి స్టడీ అవర్ ఏమి ఉండదు.
చన్నీళ్లు స్నానమేనా రోజు.
మన ఇష్టం హీటర్ పెట్టుకుంటారు అక్క వాళ్ళు కాని మేము అంతా మార్నింగ్ ఎడా టైం ఉండదు. ఫాస్ట్ ఫాస్ట్గా లేవాలి ఫ్రెష్ అప్ కావాలి కాబట్టి.
డబ్బులు కట్టాలి కదా గ్రీజర్ కి.
అట్లేం లేదు మేమే హీటర్ తెచ్చుకుంటాం మాదే. ఆహ్.
ఎవరిది వాళ్ళు తెచ్చుకుంటారా.
ఆహ్ అంటే ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇచ్చుకుంటారు ఇంకా.
ద ఫ్రీ బిల్లని వాళ్ళు కూడా కట్టించుకుంటుల్ల
ఆ
ఆ
ఎంతైనా మా మెస్బిల్ మాకు పడతది కదా
ఇప్పుడు మీరు ఫీస్ కడతాళ్ళ
ఆ మెస్సు బిల్లు ఉంటదిగా అది తిన్నా పడుతది తినకున్నా పడుతది
హహ వంటలు మంచిగా చెత్తాల్లా మరి
ఆ ఇక్కడ ఇప్పుడు హాస్టల్ షిఫ్ట్ అయినప్ప నుంచి బానే ఉంది ఇక్కడ ఫుడ్ అక్కడ హాస్టల్ అంత బాలేేదు ఇక్కడ కొంచెం బెటరే ఆ
టిఫిన్స్ పెడతాలా రోజు
ఆ రోజు మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ ఆ
టిఫిన్స్ డైలీ పెడతల అంటున్నా
ఆ డైలీ పెడతరే
ఎప్పటికి వేరే వేరు పెడతారు తరా ఒకటే పెడుతాల్ల
ఆ సేమ్ ఉంటది ప్రతి వీక్ సేమ్ ఉంటది
ప్రతి వీక్ అంటే రోజుకొక్కట
ఆ రోజుకి ఒకటి
హూ అన్ని మంచిగానే ఉంటానయా
ఇక కొన్ని బాగుంటయి ఇగా రైస్ పెడతరు అప్పుడప్పుడు అది అసలు నచ్చదు మార్నింగ్ మార్నింగ్ రైస్ అంటే ఎక్కనే ఎక్కదు వాళ్ళు పెడతారు
టిఫిన్ అప్పుడా
ఆ మార్నింగ్ ఇట్లా టమాటా రైస్ జీరా రైస్ అట్లా పెడతారు టిఫిన్
పోపేసి పెడతాలనే హూ
ఏ తింటం అంత పొద్దున్న రైస్ అంటే
అదే
ఒక్కొక్కసారి తింటాం ఒక్కొక్కసారి తినం
హూ
హూ
ఫ్రెండ్స్ క్లోజ్ అయిల్ అందరు
ఆ అందరూ బానే మాట్లాడుతారు
మన వాళ్ళు టచ్ల ఉన్నారా ఎవరైనా
ఆ ఉన్నారు మన వాళ్ళంటే ఇద్దరు ముగ్గురు ఉంటరు ఇక అందరు ఉండరు గా ఎవరు బిజీ వాళ్ళది ఎవరి స్టడీస్ వాళ్ళయి కదా
అదే ఇప్పుడు స్టడీస్ లేపోతే అందరు గుంపుగుంపు ఉండకపోయేదా
ఉను అక్కడ లేమా మనం ఉన్నప్పుడు
అవును
ముచ్చట్లు
ముచ్చట్లు ఉంటే చాలు మనకి
అంతే అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు కూడా మనం ముచ్చట్లు పెట్టినాం అదే పని మనకి
హ్మ్
ఇప్పుడుంటే ఎవరు బిజీ వాళ్ళది కొంచెం ఫోన్లు చేతులొ ఉంటాయి కాబట్టి ఉన్ అప్పుడు వేరే ఇప్పుడు వేరుగా మొత్తం చేంజ్ కదా
మూ
తిన్నావా మరి
మార్నింగ్ ఏ తిన్నా నేను
ఇప్పుడు మరి ఇంకా ఇన్ లే
ఇప్పుడు చేయాలి ఇగ మళ్ళీ అన్నం వండి కర్రీ ఏమన్నా చేయాలె
ఉహు బోరింగ్ అంత ఒక్కదానికి
ఫుల్ బోరింగ్ ఎండ బాగా కొడుతాంది బయటికి వెళ్ళాలంటే మొత్తం కన్లు తిరిగు పొతానే
ఆ నిజాం ఇది అయితే
వెదర్ ఎప్పుడెట్లాండేది తెలుతలేదు అసలు
మొన్న ఒక డేనేమో వర్షం పడ్డది నెక్స్ట్ డే నుంచి ఫుల్ ఎండా
మా జిల్లాకు లేదు ఇటు సైడ్ వర్షం ఇటు రాలే గాని కొంచెం మబ్బు వచ్చింది
కొంచెం పాడ్డాది వర్షం మాకు
అవున
అవునండీ
అదే కొన్ని జిల్లాలలోనే పడ్డాది కదా
కొన్ని దగ్గర పడ్డది కొన్ని దగ్గర పల్లే అంతే
ఇంకా
ఇంకా చెప్పాలే
ఏముంది మా దగ్గర ఏమింటే మేము రోజు ఒక్కొక్కటి అయి పని కాలేజీ పోవడం రావడం
హ్మ్
ఉప్
ఏ టైమ్ కి పెడతారు టిఫిన్ లంచ్ డిన్నర్
మార్నింగ్ సెవెన్ థాట్ ఇగ ఎయిట్ నుంచి స్టార్ట్ డిన్నార్ ఆ మార్నింగ్ కూడా ఎయిట్ సెవెన్ థర్టీ అయి మన ఇష్టం వాళ్ళు వండి అక్కడ పెట్టేసి పోతారు ఆంటి వాళ్ళు మేమే పెట్టుకుంటాం నైట్
వునా
మా నింగే ఆ ఇస్తాం ఇంగ నైన్ కి తినొచ్చు టెన్ కి తినొచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది.
దగ్గరే ఉందా మెస్
పక్కన్నె
మ్
మ్ మేమేమో పెట్టుకుంటాం నైట్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ అంటే ఇంగా ఆంటీ వాళ్ళు ఉంటారు.
మ్ ఇంకా వాళ్ళు కూడా టైమ్ తీసుకుని ఇంటికెళ్తారు అయితే
మ్ మళ్ళా మాది కొంచెం లోపల సైడ్ ఉంటుంది కదా వాళ్ళు కొంచెం సిటికి పోవాలి కాబట్టి ఇంకా హలో హలో హలో